దానిక్ స్పీకర్ లేదు మ్ ఈరోజులో అందరికీ సివిల్ మా నాకెవ్వరు చెప్పేలా యూనిఫార్ ఎస్కోచ్చ
ఇంకా మీ ఫ్రెండ్స్ ఏమయ్యారా
ఎవ్వర్ చెప్పలె నిహారి క నిన్నే వచ్చిందంట.
యందే ఏందో ప్యాన్ ఫై ఎంత అందునా
ఫోన్పే కదా
ప్యాన్ పే అంటున్నాడ్ అయితే ఈడ
అయి ఏం అవసరం లేదులే
ఉ
ఉ
యా ఎట్ట చెప్పే ఓడగుడ కుంటడా
అయి పేన్దిలే టైమ్
బల పిలో గ మనవా
నేను ఫస్ట్ నుంచి చెప్తున్న వినలేదా మా సునీత ఉంది
ఆ
ఇట్లో మాట్లాడాల
ఉ
కొచ్చుంది
నేర ఎక్కిచుంకూన్టా ఆ ఇంగ్లీష్ అయితే అయిపోదంట ఆ
మాట్లాడుతున్నావు కదా అంటే ఈ యాప్ ఉన్న వాళ్ళకి చేసి ఇంగ్లీష్ లో మాట్లాడాల
ఆ
ఉ
మీ ఆయన అంత పురుషుడా ఇంగ్లీష్ లో మాడే పురుషుడా
ఊ ఉ ఉల్ల
ఆ రే
ఆ
స
ఏందమా
పడ్డాయ నీ డబ్బులా
నాకు ఇంకా నాలుగు ఉన్నాయమా
ఎప్పుడు చెస్ స్తవా
ఇప్పుడు ఒకటియిపోద్ది ఇంగ మూడు ఉంటాయి
అమ్మ సాయంత్రం ఒకటి మాట్లాడేసి ఉచ్చు కదా
మాట్లాడు
పెరిగైన పెట్టాల్సింది ఆ
మాట్లాడుతే నీకు కూడా పడిండాలి అకౌంట్ క్రియేట్ చేయాలి దాంట్లో
నాకు చెయచ్చ తే నా డబ్లు నువ్వు తినేస్తే
నాకు పడవలే ఎనబై ఎ అరవై ఎనభై ఎంత మూడు ఎనభైలు పడాలా
ఎనభై ఎనభై నూట అరవై
ఆ
నూట అరవై నూ డెబ్బై నూట నూట ఎనభై నూట తొంభై రెండు వందల రెండు వందల పది రెండు వందల అ రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలు పడాలి నాకు
శ్రవంతి మూడు వందల యాభై ఫోన్ పే ఏపించుకుంది ఇంతవరకు ఇలా
ఆ
నిన్నే వేయిించుకుంది ఆ పిల్ల
సరే అయితే
ఆ మీ అల్లుడు తెలియకుండా వసా
ఎస్
నీ అల్లుడు అడుగుతుంటే వేయడంలా ఫోన్ పే
ఆ
వాళ్ళన్న పని చేస్తున్నాడుదా వాళ్ళ అన్నున్నాడు కదా ఇ రజులంటే వాళ్ళ అన్న లేడని చెప్పేస్త ది వేస్తున్నాడు ఇప్పుడు వాళ అన్నున్నాడు అనేసి వయడంలా ఇంక నాకు ఫోన్ చేసి అడిగింది
ఆ
వాళ్ళ అమ్మ కూడా దలీజ
పలివురు ఇలు కుట్టే అవసర మేక్కలక హ
నిన్న గొడవంట ఆ ఎన్న వ్ చేసిన అమ్మాయికి కొంట ఆయా త ఒక అబ్బాయితో మాట్లాడుతుందంట
ఆ
ఆడేమన్న అవుతదన్నో ఎట్టో ఆ యన్న నీ క్క తొందర పెెడతా ఉంది
సరే అయితే
ఆ ఏ విషయం చెప్పట్లే ఆ క్కకి పెళ్లిి చూపులు చూస్తున్నారనేది చెప్పడంలే ఏం చెప్పట్లే కానీ పెళ్లిి చేసుకో పెళ్ళి చేసుకో అని చెప్పి అడుగుతుందంట శ్రవంతి వాళ్ళ నానా వాల్ అమే ఏమో రెండు నెళ్ళు ఆగమ్మ రెండ్ మూడు నెల్లు ఆగమ్మ ఇల్లు చూస్ కుటున్నం ఇల్లు చూసుకున్నాక మా అమ్మాయికి చేయడం మిక్ మీమో చూస్తాము అని చెప్పి చెప్పారంట
ఆ
కాగడం లేదంట
దాని బాగా దూల పట్టేస్తుంది లే
ఆ
ఆ చెసుకూన్నోళ్ళందరు ములబడుండారు
నిక్ చిన్న గా కాల్ నే అ అటు తినకుండా వెళ్ళిపోయినాడంట ఇప్పుడే తాను ఫోన్ చేసినట్టున్నాడు మరి ఇవేళ మూడు వందల యాభై వేపిచ్చింది
హు
ఆ అ మేము ఈ రోోజ్ వంగతాయారు ఐదు కాక ముందే లేసేసింది
లేసేంపికిందా
గచ్చిజీమ్ముకున్నది దుప్ ట్లుత్తుక్కున్నది
అ కుతూళ్ళు వస్తున్నారా ఎట్ట ఏంటిది
రేపు శ్రీరామానవమి అని నేను అసలు దీపం కూడా పెట్టాను
మ్
ఉగాదికి పోయి కూతుకి చేసుకున్నది మంది ఉగాది అయితే అడకు పోయి చేసుకున్నది మొత్తం నేనే చేసుకున్నా రాత్రి యూనిఫామ్ ఆరేసి వస్తా ఉంటే దు కటన్లు తీస్ త్యవమ్మ నువ్ ఉగాది కన్నా నేనేం తీలేదు అని చెప్పా ఆమ్ రూమ్ లోతి వరకు అన్ని తీసి ఉతికేసుకుంది మా అత్త రూమ్ లోటు అంతే ఉన్నాయి
ఉండి నీకేం ఇబ్బంది లేదులే
నేనేం తీయలే
నీకేం స
అట్ నా నాదొక జతోన్నింది నైట్ డ్రెస్ నిన్న నిన్నటి తీసేసినేది అయ్యి ఉతికేసింది ఈరోజు ఏమో
ఉతుకి ఆ
లాస్ట్ మూమిట్లో ఎందుకు కుతుకిచ్చుకున్నా మేము కా నువా మేము అడిగేదానికి కూడా లేకుండా చేసావా
తెలిలీదు మేము నిద్దర లేయకముందే ఉతికేసింది అంత అయిపోయింది
ఆ
అ
అడిగేదానికి కూడా లేకుండా చేసేస్తుంది
ఆ అవి పైంది మీ అల్లుడు ఉన్నాయి ఎక్కువ మావి కింద ఉన్నింది నాయి లేవు అనుకోని నానబెట్టేసుంటాది
ఆ
హుమ్
ఆ అయితే
కింది ఆడ ఏం వితకల
ఆ హా
మ సే
సరే అ చెప్పాలి
నిన్నగాక మొన్న కద నాకు జ్వరం వచ్చిందా
ఆ
ఆ మళ్ళీ నిన్న తలకు పోసుకొని బయటకు కూర్చోనును ఏంది మా ఊ అంటన్నావ్
నిన్నే నేను అన్నది
రాత్రి తొమ్మిది అవుతుంది సరేమా మేము ఇంకా స్నానానికి పోవాలన్నా అనంగా అప్పుడు అమే నీళ్ళు పెట్టుకోనిపోయి తల పోసుకని వచ్చింది
నా టైమ్లా
ఆ
సరే
రేపు కాలేజ్ ఉంటది కదా ఇం ఎవర ఒకరు వస్తారు కదా బయట గుడికి పొదంలే అనుకున్నా నిహారిక డేట్ అంటా
ఆ
ఆ పిల్ల రాను అన్నాది
ఆ
ఇంకా ఎవరు ఉన్నారో అర్థం కాలే రేపు రాత్రి క అన్నా మాల్ మాల్కి ఎదురుగా కళ్యాణం జరుగుతది
నవమాస
ఆ
నిన్ను గాని బ్యాట్ బ్యాట్ తో కాని కొట్టను అనుకో తలకాయ ఎగిరి అవతల బడతది పాద్ది పులిపో ఉ ఏమే ఫోన్ మాట్లాడేటప్పుడు వస్తాయి నీ క్వాషన్లు అన్ని చెప్పుమా రాయొద్ద ఆప్పుడు లావు ఉన్నవ ఇప్పుడు లావు ఉన్నవ ఫోన్ మాట్లాడుతునేటప్పుడు గొలగొలగోలా అంటుంటాడు ఆ అది మరి ఇంట్లో ఉండేది దాన్ని పిలిసి ఆడుగుతున్నాడు అప్పుడు లావు ఉన్నావ ఇప్పుడు లావు ఉన్నావ అని వద్దులే పో చెప్పమ్మా
ఏం కూర ఏం చేయలామ్మా నిన్న రసం
సరే అయితే
ఉమ్
నేను కాజు కర్రీ చేసి ఫ్రైడ్ రైస్ చేద్దామని వచ్చేసింటా
వచ్చావుకానీ ఇంకా చేయల
చేయలే పొద్దున టిఫిన్ ఎత్తుకుపోయా ఆంటీ వాళ్లొచ్చి వాళ్లు తినలేదు ఈయన ఒకరు పోయాక ఒక పేషెంట్ వచ్చారా ఐ ఏం తింటాం లే అని గమ్మున ఎల్లిపోయి ఆకలేసాక తిందాం అని ఒచ్చిన ఆ ఉమ్ హు
సరే అయితే
పూలు ఎవరికి ఇచ్చేస్తుంది అర్ధమే కావడంలే
ఎరికిచ్చుకుంటుందో ఇచ్చుకోని మనకెందుకు రా నేను కనకంబరాలు ఎత్తుకోబయి అల్లుకొని రేపు పెట్టుకోడానికి అంతలోకి ఆమె వచ్చా ఒక అరమూర అయినయి కనీ హూ చూడదంట కని పెట్టుకోయే రమ్మని ఇస్తే తీసుకున్నది వద్దు అనకుం ట అవి పెట్టుకున్నదా ఇంటికి ఎత్తుకోబొయింది పిల్లకాయలకంతా ఆ
హ్మ్ నిన్నేఎవరమ్మా ఇంట్లో అల్లుకోవచ్చు కదా
దారం లేదా ఆడ దారం ఉందని నాకెం తెలుసు
ఈడ మొమొన్న పోయేటప్పుడు ధారపుండ ఎత్తుకెళ్లిపోయింది పూలేతుకుపోయింది దారపుండ ఎత్తకపోయింది నేను తే చ్చిన మళ్లీ రెండు ఎత్తుకొపోయి ఆమె రూములో పెట్టుకోనింది దారం
ఆటాడబుద్ధి ఆడ వెతికితే ఇంటికి తెచ్చినానన్నాడు ఇంటికాడ యాడపెట్టినడో ఒక్క రవ్వ దారం ఉంటే ఆ ఒక రవ్ దారం టల్లుకున్నా లే పాతున్నయ్ నలిగిపాతున్నాయ్ అని చెప్పి కూర్చొని అల్లుకుంటున్న నాటు కనకంరాలయి ఆడే బెట్రా
హైబ్రిడ్ పూల
నాటు నాయనా
నా
ఆ రేపుటికి దొరకువిడు నాకు
ఊ
ఆ రేపు ఒక్కరోజు గాని గడిచిపోతే చాలు అప్పటికి ఎట్టా వచ్చేస్తుందిలే చెప్పలేను ఉ హా
హ్మ్ చేయాలి ఇంగా
హ్మ్ హు నువ్వే చెప్పాలా
కటాన్లు తీశావా అని అన్ న్న తీస్తే నేను దేంట్లో ఏస్తా సారే తినేసి చేస్తా ఉడుమా
ఆ
ఊ కట్చేయవాకు నేనే చేస్తానుండు